ఇప్పుడు వెదర్ గురించి మాట్లాడు ఫెస్టివల్స్ ఓకే ఓకే ఫెస్టివల్స్
ఓకే
మీకు ఏ ఫెస్టివల్ అంటే ఇష్టం
సంక్రాంతి దీపావళి అంటే బాగా ఇష్టం
అవునా సంక్రాంతిని మీ వైపు ఎట్లా చేస్తారు
చాలా బాగా చేస్తారు త్రీ డేస్ నాకు బాగా ఆ త్రీ డేసు కనుమ భోగి సంక్రాంతి
ఓకే దానిలో ఉన్న స్పెషాలిటీ ఏంటండి ఓకే భోగి సంక్రాంతి కనుమ దాంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి తెలుసా
మ్మ్ తెలుసు
స్పెషలిటి చెప్పండి
సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారో చెప్పాలా చెప్పాలంటే టూ రీసన్స్ ఉన్నాయన్నమాట ఒకటేమో నరకాసురున్ని అంతం చేసాడని ఒకటి వస్తుంది రవాణా సురున్ని సన్నే ఆ
సంక్రాంతి కాదు కదా అది దీపావళి కి కదా సంక్రాంతి అంటే అది ఒక రైతు పండుగ అనమాట నేను చెప్తా ఆగండి అంటే రైతు పండుగ అది రైతులకి అప్పుడు పంట చేతికి వస్తది
ఆ
రైతులకి ఆరు నెలల పంట పండిందని తర్వాత ఫస్ట్ పంట తొలి పంట వచ్చినప్పుడు దేవుడికి సమర్పించి దానితో పొంగల్ పొంగల్ చేస్తారు ఫస్ట్ అంటే భోగిపళ్ళు భోగిపళ్ళు పోసుకొని తర్వాత సంక్రాంతి సంక్రాంతి రోజు ఇంకా హరిదాసులు వారు అంటే వాళ్ళందరికి అన్నదానం చేస్తారు రైతు దగ్గర నుంచి దానం వెళ్తది అన్నమాట
ఆ
అట్లాగా సంక్రాంతి జరుపుకుంటాం తర్వాత కనుమ
మ్మ్ భోగి రోజు భోగి పళ్ళు ప్లస్ భోగి మంటలు కూడా అన్నమాట
ఆ భోగి మంటలు అంటే ఇప్పుడు అది ఆ నార్మల్గా మనకి భోగి పండగ అంటే అది ఇయర్ లాస్ట్
ఆ
ఇయర్ లాస్ట్ కు వస్తుంది సో ఇంట్లో ఉన్న కీడు పదార్థాలు కానీ వేస్ట్ అంతా తీసి మనం న్యూ లైఫ్ కి స్టార్ట్ అవ్వబొతున్నాం అనే ఒక స్టార్టింగ్ అన్న మాట సో ఇంట్లో ఉన్న అన్ని శుభ్రం చేస్తాం గుర్తుంటదా అట్లాగా ఇంట్లో ఉన్నవన్నీ తీసేసి భోగి మంటలో వేసి మనం కొత్త గా స్టార్ట్ చేయబోతున్నాం అని చెప్తూ ఇళ్ళంతా శుభ్రపరచుకొని కొత్త పదార్థాలతో కొత్త వస్తువులతో మనం మన లైఫ్ ని మళ్ళీ న్యూ గా
స్టార్ట్ చేస్తాం అనమాట సరే అంతా అయిపోయిద్ది కనుమ కనుమ రోజు అయితే బాగా తెలుసు ఎందుకంటే మాకు బాగా చికెన్ ఫుల్లు తింటారు కోడి పందాలు పందాల్లో గెలిస్తే గెలిచిన గెలవకపోయినా ఇంటికాడ మ్ సంక్రాంతి అంటే ఏందంటే టే అల్లుల్ని పిలిచి కొత్త కొత్త అల్లులు ఉంటారు కదా అల్లుని పిలిచి బాగా ఫుడ్ పె మట అదే పెద్ద పండుగ అన్నమాట సంక్రాంతి దసరా దీపావళి మూడు పెద్ద పండుగలు మన తెలుగు వాళ్ళందరికి అంటే హిందూస్కి ఈ మూడు
సంక్రాంతికి సంక్రాంతికి మెయిన్ ఏంటి అంటే తన యొక్క లాజిక్కు అంటే ఫార్మర్ కి రైతుకిి పంట చేతికి వస్తుంది అదే మెయిన్
దీపావళి అంటే నరకాసురుని వోద అందుకనిక అప్పుడు
దీపాల దీపాలు వెలికించి దీపాలు ఆ దీపాలు వెలిగించి రాముడికి స్వాగతం చెప్తారు
ఉ అదే
పాముడే కద చంపింది నరకాసున్న
ఆ అవును
లక్ష్మీదేవి కదా లక్ష్మీదేవి లక్ష్మీదేవి పూజ
ఆ
దుర్గామాత ఇంకా దసరా దసరా కూడా పెద్ద పండగ ఎనిమిది ఎనిమిది రోజులు చేస జని
మ్ ఉ ఇప్పుడు ఏ ఇప్పుడు ఏ ఏ అదే ఏ రిలీజియన్ అయినా సరే వాళ్ళ పండగ చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు ఎందుకంటే ఆ ప్రతి రోజు ఉండదు కదా పర్టికలర్ టైమ్ అప్పుడు పర్టికులర్ డేట్ అప్పుడు వస్తుంది వాళ్ళకి ఎవరికైనా పండుగ ఆ రోజుని చానా గ్రాండ్ గా చేసుకుంటారు అన్నమాట అప్పుడు అంటే నార్మల్గా ఏంది మన విలేజెస్ లో అట్లా ఉంట అండి కొత్త బట్టలు కొనుక్కోవడం ఆ ఆ ఇంట్లో పిండి వంటలు చేసుకోవడం అందరిని చుట్టాలను పిలుచుకో
ఆ సం సంక్రాంతికి ఇంత పిండి వటలంటే మాముూలుగా ఉండదు అసలు
ఆ సంక్రాంతి అనే కా ఈ పడుగ అని ఇప్పుడు ఇప్పుడు క్రిస్టియన్స్ లో క్రిస్మస్ అని లేకపోతే హిందూ ఎ ముస్లిమ్స్ లో రంజాన్ ఈద్దు ఇట్లాంటి కూడా వాళ్ళకి కూడా పెద్ద పెద్ద పడుగలు ఇవి వా ఇప్పుడు మనమే మన హిందూస్ లో ఎట్లా అయితే చేస్తు టారు ఇట్లా సంక్రాంతి దసరా ఇట్లా పండగలు ఎట్లా చేస్తుంటారు క్రిస్టియన్స్ ముస్లింస్ లో కూడా వాళ్ళ ఫెస్టివల్ని అంత గ్రాండ్గా చేసుకుంటారు
అవునువును
చానా బాగా చేసుకుంటారు
ఇంకా ఉగా ఉగాది స్పెషల్ ఏంటో తెలుసా మీకు
ఉగా ఆ చెప్పండి
ఉగాది స్పెషల్ అంటే మనకి అది కొత్త సంవత్సరం నూతన సంవత్సరం నార్మల్గా ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ ని బట్టి
తెలుగు వారికి నార్మల్ గా న్యూ ఇయర్ అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది కాబట్టి అది న్యూ ఇయర్ అంటారు మన తెలుగు వారికి ఇది ఇయ్యుంటాయి కదా ఆ ఆ తిథుల ప్రకారం స్టార్ట్ అవుతుది అన్నమాట ఉగాది అనేది మనకి అది తెలుగు వారికి అది స్టార్టింగ్ అది న్యూ ఇయర్ అనమాట ఉగాది అంటే
ఒక అంటే అక్కడ మనకి
నవరసాలు టేస్ట్ చేస్తారన్నమాట
నవా నవా కాదు ఆరు షెడ్ రుచులు ఆరు రుచి షెడ్ రుచులు
ఆ షడ్ రుచులు టేస్ట్ చేస్తారు
ఉ అవి టేస్ట్ చేయడం వల్ల మన బాడీలో ఉన్న ఆ సరే అ ఆక్టివేట్ అవుతాయి అండ్ మన బాడీలో ఉన్న వేస్ట్ అ బయటికి పోతది ఆ ఒక ఆక్టివ్నెస్ అనేది మన బాడీకి ఇన్ డైరెక్ట్ గా మనం ఇస్తున్నాం డైరెక్ట్ గానే కాపోతే అంటే అది మనకు తెలియదు సో మనం అదొ ఒక ఐటెం లా తీసుకుంటాం
ఆ
తినే పదార్థంద కానీ అది మన బాడీకి ఒక మెడిసిన్ లాంటిది అనమాట
అవును న్యాచురల్ మెడిసిన్
అవును
మన అంటే మ మన ఉగాది ఎలా చేస్తారంటే ఉగాది పచ్చడి చేసుకుని ఆ గారెలు గారెలు అంటే గారెలు చేసుకుని చిక్కిని వండుకుని తింటారు ఉగాది రోజు
నేను ఇక్కడ కొంత గమనించింది న అంటే ఇప్పుడు మన మన సైడు మనం పొంగలు పెట్టుకుంటాం ఇంకా ఉగాది పచ్చడి గారెలు ఇట్లా చేసుకుంటాను కానీ అసలా ఉగాది అంటే స్పెషాలిటీ అని చెప్పి నాకు ఇక్కడికి వచ్చాక తెలిసింది ఉగాది అంటే స్పెషాలిటీ ఏంటంటే బొబ్బట్లు ఉంటాయి తెలుసా
అవునుండి
బొబ్బట్లు ఉగాదికి బొబ్బట్లు అంటారు స్పెషాలిటీ ఆ ఆ ఉగాది పండక్కి బొబ్బట్లు మెయిన్ బొబ్బట్లు మెయిన్
మనకి గారి చికిని మనకి ఆంధ్ర సైడ్ గారి
అవును మాకు పిజి లో బొబ్బట్లు కూడా పెట్టారు
అ
మంచిగా ఉంటుంది అంటే కొన్ని కొన్ని ప్లేసెస్ బట్టి కొన్ని కొన్ని మారిపోతా ఉంటాయి అన
అంటే విలేజ్ని బట్టి వాళ్ళ టేస్ల్ని బట్టి అంటే వాళ్ళ ఎ
వంటకాలు ఆ తినే తీరు వంటకాలు చేసుకునేవా వంటలను బట్టి మారిపోతా ఉంటా బా బాగుంటది ఇంకా ఉగాది అంటే ఆ అప్పుడు ఆ పచ్చడి తినే ఇప్పుడుంటది తీపి పులుపు కారం చేదు వగ వగరు వగరు
హ
టేస్ట్ చేస్తుంటే ఒక్కసారి మనం తినేది ఒక్కసారి అన్ని టేస్ట్ చాలా బాగుంటది అసలు
ఉం ఇంకా చనా పడుగలు ఉన్నాయి నార్ చెప్పాలి చెప్పుకోవాలంటే ఆ తెలుగు అంటే మన తెలుగు వాళ్ళకి చానా పండగలు ఉన్నాయి ఒక పండగని కాదు మనకి నెల నెలకి పండగలు ఉంటాయి మనకి
ఇంకా దీపావళి ఇంకా దీపావళి అంటే టే లైట్స్ ఆఫ్ ఫెస్టివల్ ఆ ఫెస్టివల్ ఇంకా సిజ మా నవమి తెలుసా మీకు
ఆ శ్రీరామనవమి తెలుసు సీతారాముల కళ్యాణం
సీతారాముల కళ్యాణం ఇంతే సీతారాముల కళ్యాణం అంటే అదే నీకు చెప్ మీకు తెలుసా అది కూడా మనం ఎన్ అంటే అప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతది ఇక సమ్మర్ లో ఉండమ్ సమ్మర్ కి అడాప్ట్ అవ్వడానికి అన్నట్లు మనకు ఒక అదొక మెడిసిన్ పాణకం ఇస్తారు తెలుసా మీకు సో అది కూడా మనకి దానికి అడాప్ట్ అవడానికి ఒక మెడిసిన్ లాగా
మ్ అంటే సమ్మర్ లో చలవ చేయడానికి
మనం చేసే ప్రతి పండగలో మన కి ఏదో ఒక ఇంగ్రీడియన్స్ అనేవి మనకి బాడీకి యూస్ఫుల్ అయే ఇంగ్రీడియన్స్ మనం తీసుకుంటాం ఖచ్చితంగా తెలుగు ఇంకా మిగతా వాళ్ళ గురించి అయితే నాకు తెలీదు తెలుగు వారి పండగల ప్రకారం అయితే ఏదో ఒకటి ఇంగ్రీడియంట్స్ అనేవి మన బాడీకి యూస్ అయ్యేయి ఆ క్లైమేట్ కి తగ్గట్టు మనం ఒకటి తీసుకుంటాం
అవును నేచురల్ గా ఉంటది నేచురల్ మెడిసిన్స్ ఏమి ఉంటది
కార్తీక మాసం అంటారు కార్తీక మాసంలో చికెన్ తినరు ఆ ఎందుకంటే అపు ప్పుడు క్లైమేట్ మీరు చెప్పండి ఏమనుకుంటున్నారో
అ నాకు తెలీదు కార్తీక మాసం నేనెప్పుడు ఆ నేనెప్పుడు పాటించలేదు
ఆ అంటే అప్పుడు క్లైమేట్ ఒక్క సీజన్ లో నుంచి ఒక సీజన్ లోకి చేంజ్ అవుతది కదా సో మన బాడీ అడాప్ట్ అవ్వడానికి అని చెప్పని ఆ వన్ మంత్ ఫార్టీ డేస్ కానీ ఫిఫ్టీన్ డేస్ కానీ అట్లా ఆ చికెన్ అనేది ఆ స్టాప్ చేస్తార అనమాట మ్ ఇంకా మీకు తెలిసిన ఫెస్టివల్ ఇంకోటి ఎదైన చెప్పండి ఎక్కువ నేనే మాట్లాడ్త్న దసరా ఆ దసరా దసరా మ్
ఆ
ఇంకా
ఆ అట్లతద్ది అని
ఆ అట్ల తద్ది గురింది
ఆ ఏ అంటే అట్లు అ ట్లు పోసుకుని తింటారు అట్ల తద్ది రోజు ఉ ఆడపిల్లలు ఉయ్యాల ఉగుతారు ఆడపిల్లని కాదు మగ పిల్లలు ఊగుతారు కాపోతే ఆ పండగ ఆడపిల్లలకి స్పెషల్ గా ఆడపిల్లలే ఊగితే ముద్దుగా ఉంటది అంటే నాకు రీజన్ తెలిదు అప్పుడు ఆ టైం లో ఎలా యాక్టివిటీస్ చేస్తారన్నది బట్టి తెలుసు అట్ల తద్ది కి ఆ పొద్దున్న లేసిసి ఆడపిల్ల రెడీ అయ్యి ఆ అట్లు పోసి ఇంట్లో వాళ్ల బెట్టి వాళ్ళు తిని ఇకా ఉయ్యాళ ఊగుతరనమాట కొత్తగా పెళ్ళయిన వాళ్ళు ఉంటే అట్లు వాయినాలు అని ఒకటి ఉంటది అంటే మా సైడు అలా వాయినాలు అందించుకుంటానన్నమాట కొత్తగా పేయిలైన ఆడపిల్లలు
ఉమ్
ఆ ఇంకా ఇంకేమున్నాయి వెస్టివల్స్ ఫెస్టివల్స్ ఉమ్
ఇంకేమున్నాయి దసరా దీపావళి సంక్రాంతి కనుమా
ఉమ్
మీకు తెలిసిన ఫెస్టివల్స్ చెప్పండి ఇప్పుడు
ఇవే చెప్పాను గదా ఇంకా
ఒకా అది
ఉమ్